హలో హాయండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు దిన్నారా
ఆ తిన్నం ఏంజేస్తున్నారు
ఏం లేదండి ఊకే కాబోట్టి స్లీప్
అవునా టైం ఐంది కదా హుమ్
చిన్
మేము ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్ రండి మా హాస్టల్లో
ఎగ్ ఫ్రై అంటే ఇప్పుడు అంత సింగిల్ సింగిల్ ఐటమ్సె ఇంక ఇంక డబల్ త్రిబుల్ అంటె గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఇదయితే ఓ ఒకటెసానికి ఏళ్ళపోతంది చెప్ప బసు కాబ ముకా ఐ లైక్ బుక్ మా పొంగలీ ఇవన్నీ సింగిల్ చిత్రానం పులిహోరా
ఆ అవును
ద్దిగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్య ఇంత వరకు అన్ని సింగిల్ సింగిల్గాయిపోయేటివే ఉంటయి మనకేమో అలాంటివి నచ్చవ్
అసల్ నచ్చవ్ అసలు తినాలనిపిచ్చదు
బయట పోతనేమే గా టిఫిన్ ల దగ్గర బిల్లు వాయిస్తారు సో తప్పక ఆ సో తప్పక ఏదో ఒకటి తినాల్సి వస్తుాను
చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు కుకింగ్ ఏం చేయలేదా ఈరోజు
వాకింగ్ అయిపోయిందీ ఇప్పుడే
హ
ఎయిట్ ఎయిట్ర్టీకి దినేస్తాము
హ
ఇంకొక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఇంకా పడుకుంటాం మీరు జిమ్ క వెళ్తారా
లేదండి జిమ్ క వెళ్ళ ఉంటది మార్నింగ్ జాగింగ్ క వెళ్తాను ఈ నైట్ తిన తర్వాత వాక్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు జిమ్కి వెళ్తే కంటిన్యూగా వెళ్ళాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది ఆపేసి ఇంత తర్వాత బాడ అనేది ద్రష్టి వచ్చేస్తాం మనం బాడీకి
అవును
మనం లావ అయిపోతామంటండి అది చేస్తే కంటిన్యూగా చేసి మంచి డైట్ ఫుడ్ తీసుకొని ఫిట్ ట్టుకుండాలీ వన్స అది చేసి ఆ ఆపేస్త బాడి అనే లావైయిపోతుంది మన కంట్రోల్లో ఉండదు క్కజ అదే కాకుండా హాస్ట లో పీజీస్ లో ఉండే వాళ్ళకి జిమ్ అనేది సెట్ అవ్వదు ఎందుకంటే మంచి ప్రొటీన్ ఫుడ్ ఉండాలి ఓట్స్ ఉండాలి ఫ్రూట్స్ తీసుకోవాలి మంచిగా లి క్విడ్ ప్రోడక్స్క్కువ తీస్ కోవాలి
అవును డ్రై ఫ్రూట్స్ ఉండాలి
డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మాక ఏంటంటే పిజిలో మంచి ఫుడ్ ఉండదు ప్రోటీన్ ఫుడ్ ఉండదు మేము చేసుకోవాలి చేసుకోవడానికి వెళ్ళి ఇక్కడ వదలరనమాట గ్యాస్ కానీ ఏమన్నా కలి దల్ మా ఇబ్బందపోతు ఉంది
హ
కానీ జిమ్ కీ వెళ్తే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాని వదిలేయకూడదు
మధే్ జిమ్కి వెళ్ళాలంటే అన్ని ప్రోటీన్స్ పుద్ద దినాలు గాని మన కాల అవదు
అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏమైనా ఎక్సెసైజ్ చేసుకొని అలా ఉంటే ఓకే జిమ్ మాత్రం వెళ్ళకూడద అండి పీజీల హాస్టల్లో లో ఉండేవాళ్ళు
అది సెట్ అవదులేండి
అవును మీరు
మేమే ఇంట్లోనే వర్కౌట్ చేస్తం ఉంటా ఉంటాం లక్ స్కప్పింగ్ అవే ఏస్తుంటా గాని, అన్ని ప్రోటీన్ ఫుడ్ తింటా ఉంటాం. డ్రై ఫ్రూట్స్, బాయిలడు ఎగ్స్.
అవున్ లేండి అన్. టే మీరు ఓట్స్ ప్రిఫర్ జేస్తారా?
ఆ ఓట్స్ ప్రిఫర్ జేస్తా. ఆ, ఓట్స్ బాయిల్ జేసుకొని, వా మిల్క్ లో ఒక బనా. టూ బనానాస్ ఎస్కొని దాంలో డ్రైఫ్. ఎస్కొని. అన్ని మిక్స్ ఎస్కొని లైక్. హానీ గూడా ఎస్తా స్నాబ్. బాంటది. ఇంకా షుగర్, ఈగర్ ఏం ఎయీగూడ్.
హ్మ్.
అన్నీ ఒక్కటేస్కొని ఇంకా అన్ని. బాయిల్లన్ని కల్పుకొని తినేస్త మంచిగుంటది. ఊ. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇంకా టిఫిన్ ఏం అవసం.
మార్నింగ్ టు ఎగ్స్ తిన్నా మంచిదండి బాయిల్డ్ ఎగ్స్ తినాలి.
ఊ.
ఆ. ఈ బ్రేక్ఫాస్ట్ కి పూరీలు, దోశలు. ఇవి తిన్డం కన్నా మంచిగా ఒక త్రీ ఎగ్స్, ఓ మంచి కొంచెం ఓ. సో. లేదా ఒక వన్ బనానా, లేదా ఫ్రూట్ బౌలు, ఫ్రూట్ బౌల్, మిక్స్డ్ ఫ్రూట్స్ వస్. తాయి గదా.
సలాడ్, సలాడ్.
అవునండి.
ఊంకలాంటివి తింటే. హూ.
బావుంటుంది. మేమ్ పీజీలో ఉంటాం కదా. ! మాకు అవన్నీ బ్యాలెన్స్ చేయడం కష్టమండీ. ఆఫీస్ టైమింగ్స్ వేరు వేరు ఉంటాయి మాక్. ఓ.
ఊ.
ఉమ్ హూ
ఇంటి దగ్గర ఉండి ఇలా ఏసుకొని
అవునండి మేము డిగ్రీలో ఉన్నప్పుడూ
ఉమ్
స్పోర్ట్స్ కెళ్ళే వాళ్ళం మేము బస్కెట్ బాల్ కి కబడ్డీ కిి వెళ్లే వాళ్ళం అనమాట. మాకు ఓన్లీ సపరేట్ స్పోర్ట్స్ వాళ్ళక్ కే అని ఒ ఫిట్టుగుండాలి డైలీ మార్నింగ్ టు ఎగ్స్ ఇచ్చేవాళ్ళు ఓట్స్ పెట్టేవాళ్ళు, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసోచ్చేవాళ్ళం మేము. ట్స్ మాత్రమే పెట్టేవాళ్ళు, ఇంకేమి ఇచ్చేవాళ్ళు కాదు. తిట్టే వాళ్ళ ఏమైన జంక్ ఫుడ్ అలా తిన్నా సో మాకక్కడ అందరికి ఇచ్చేవాళ్ళు, మేము మంచి ఫిట్టుగుండేవాళ్ళం. మేము ఎప్పుడైతే డిగ్రీ అయిప్ పోయి బయటకి వచ్చి జాబ్ కి జాయిన్ అయిన్తర్వాత ఏం లేదండి. ఆఫీస్ కెళ్ళామా, తిన్నామా ఏదోక ఫుడ్డు, రైస్ ఐటమ్ ఏ అనుకోండింకా. పొద్దున పూట పూరి, చపాతి దోశ ఇవి. మధ్యాహ్నం ఇంక రైస్, నైట్ ఒక త్రీ చపాత్ టయి ఇదే రొటీన్ అండి ఇంకా, హెల్దీ స్
మనిషికొచ్చేసి, ఒక మనిషికొచ్చేసి తే దోస అయినా చపాతయినా ఎన్ని తినొచ్చు మాక్సిమం అక్కడ?
టిఫెన్స్ కొంచెం తక్కువ మంది ఉంటే ఒక ఫోరు, ఎక్కువ మంది ఉంటే త్రీ త్రీ అలా ఇస్తారు.
ఆ ఒకటి ఎక్ట్రా తీసుకోవాలంట్
అలా ఏం ఉండదండి.
వాల్పెట్
లిమిటెడ్ ఉంటుద్ది తెల్సా? రైస్ ఇవన్నీ అన్లిమిటెడ్ ఉంటాయి. పీ జీ లో తెలుసు కదాండి ఎలా ఉన్
ఇంకా రైస్ అయిటమంటే మనం కూడా ఎక్కువ తినలేము కాబట్టి వాళ్ళే ఒదిలేస్తరు చాయస్. ఇంక బా అక్కడ చేసినా
హ్మ్ అవును మీ డైలీ వేస్ట్ అవ్వనివ్వరండి లిమిట్ గా చేస్ తర్వాతే సర్ది పెడతారు అనమాట్
ఇన్ కేస్ ఒక్ కవేళ వేస్ట్ అయ్యిందనుకో
ఉ ఎవరికైనా ఇస్తారంండి ఎట్లా ఇక్కడ ఎతుకో బెగర్సుంటారో వాళ్ళకి అలా అలా ఇచ్చేస్తారనమాట ఆ అ అండి ఆ ఉంటారు ఉంటారు
అవు ఎయిట్ తర్టీ నైన్ ఆ టైమ్ లో
ఆ ఉంటారు
హస్టల్ మ్యాక్ లే ఎలాగైనా ఉంటదని చెప్పేసి
హ
ఉంటారు అక్కడే అక్కడే ఉంటారు
అవునండి అవును మీ డైట్ ఎలా ఉంటుందండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేం తింటారు ఏమేం జ్యూసెస్ తీసుకుంటారు
మేము మా్యా మాకు పొద్దున వచ్చేసి టి ఐతే అసతాగాం అవార్డ్
ఓకే
జ్యూసెస్ ఎక్కువ తగుతాం మార్నింగ్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ గానీ బీట్రూట్ జ్యూస్ గానీ
ఓకే ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేస్తారా
ఆ అరగది వశా పెసరెట్టు ఇలాంటివి అన్నీ ప్రోటీన్లు ఇంకా ఉప్పమా పూరీలు అవి కూడా ఎక్కువ చెయను అసలుకి
ఓకే
ఆ బురుగులుగన అవన్నీ గ్యాస్టి్రిక్ అని చెప్పసి చెయ్యను ఇ ష రాగి ఇడ్లీ రాగి ఉప్మా రాగి మల్దోస లాంటి
ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నము నైట్ టైము రైస్ కన్నా మనం కర్రీసే ఎక్కువ తీసుకోవాలండి రైస్ ఒక నాలుగు ముద్దలు అయితే కర్రీ ఒక పది రెట్లు తీసుకోవాలి
అవును కర్రీ కొది తినాల అనేసి అంటారు
అవునవును
రైస్ వచ్చేసి తక్కువలే తినేది కర్రీస్ పప్పు కూడా తక్కువనే వేసేది నేను
అవునండి ఆహా
కర్రీస్ ఎక్కువ చేస్తా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు బాగా చేస్తా అన్ మాట
ఆ కురుఫయి
ఉమ్ కా ఒకటి కాకకూర ఏదైనా తోటకూర ఆ అలాంటివి డైలీ ఒకటి చేస్తా తాను మన అయితయితే రోడ్ ఇడ్లీ అన్న చపాతి దన్నా ఓట్స్ ఓట్స్ తో రోటీ చేస్తా ఓట్స్ రోటీ అని చెప్పేసి అది జేస్తా ఒక రోజు ఇంకొక రోజు పాలక్ రోటి పాలక్ రోటీ అని చెప్పిసి అదొక రోజు
ఉ ఆ మెంతి చపాతి బీట్ రూట్ చపాతి ఈ క్యారెట్ చపాతి ఇవి కూడా చేస్తారండి ఆ
ఒక రోజు పాలక్ చపాతి అని చెప్పేసి చేస్తా
ఇప్పుడు పాలక్ చపాతి మెంతి చపాతి క్యారెట్ బీట్రూట్ చపాతి రోటీస్ కూడా చేస్తారండి మంచి ఎక్పీరియన్స్ ఉన్నవాళ్ళు
ఏం లేదు అవి కొద్దిగా బాయిల్ వేసి లైక్ మిక్సీకి కొ తే జ్యూసీ లాగ వస్తాది కదా అది పిండిలో కలపడమే
కొట్రాండి జస్ట్ తురి మేస్ అలా వేసేస్తారు
అది ఒక ఫ్లేవర్ అది ఒక ఫ్లేవర్ ఆ ఒక్కొక్కరు ఒక ఫ్లేవర్ లా చేస్తార అనమాట
అవునండి ఆ అదే
ఉ మీసైడ్ ఎలా చేస్తారో
మేము అంతే నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను నేను హాస్టల్ల్లో ఉంటున్నా గాని ఇంటికి వెళ్తే మాత్రం ఇవె అండి డైలీ వంట ఇంకా పూరి పూరి పూరి చెయను చపాతీలోకి క్యారెట్ బీట్రూట్ ఇ చేస్తాము మెంతాకు యాడ్ చేస్తాము ప్లైన్ చపాతి మాత్రం చెయ్యమండి ఇవి యాడ్ చేసె చేసుకో టే మా అమ్మ వాళ్ళ కూడా ఇదే నేర్పిస్తాను నేను ఇదే చెయ్యని
ఆ డైలీ అవే తినమని చెప్పాలే
ఆ
ఈ టీ కాఫీలు ఇవన్నీ కంప్లీట్ అవాయిడ్ చేసేస్తుంది ఇవే జ్యూసెసే ఇంకా
ఇంకా ఆఫీస్ లో తప్పదు కదండి హెడ్డేక్ వస్తుంది ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ ఒక టైమే తాగుతా కొంచెం హెడ్డేక్ తగ్గడానికి డైలీ వన్స్ ఫుల్ అవైట్ చేసేస్తా నేను కూడా నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్ ప్తున్న అండి కాఫికి అడిక్టవ్వకూడదు టీీ కడిక్టవ్వకూడదు దాని ప్లేస్లో జ్యూస్ తీసుకోండి బెటరు లేదా గ్రీన్ టీ లెమన్ టీ ఇవి తీసుకున్నా ఓకే కానీ డికాషన్స్ కాఫీలు టీలు మాత్రం తీసుకు కోకూడదండి
అది చానా ఇది అసలు తాగకూడదది
అవును నవును మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అని తాగడం చూసి
అవును అవునవునవునవును గ్యాస్ట్రిక్ ఏ ఫస్ట్ రీజన్ వచ్ చ్చేసి కాఫీలు టీలు
అవునండి
దట్టు కొంతమంది ఎర్లీ మార్నింగే అదేదో జ్యూస్ లాగా తాగేస్తుంటారు టీలు కాఫీలు ఉర్ పడగడుపునే పొద్దు పొద్దునే
ఆ
అదే పె అదే రాంగ్ అనమాట
అవునండి
ఆ హ హాట్ వాటర్ తాగండి మళ్ళీ మంచిగుంటది ఫస్ట్ హాట్ వాటర్ గానీ దాంట్లో కొంచెం హనీ ఏసుకోవడం గానీ
మ్మ్ సరే అండి లేట్ అయిపోయింది మాట్లా మాట్లడి టైం అలా అయిపోయింది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ బాయ్ అండి